ఆ ఏం చేస్
ఏం చేస్ చాల నార్మల్గా అక్కడిక్కడ తిరుగుతున్నా. నువ్వేం చేస్తున్నావ్?
పైన నించున్న.
మ్మ్ తిన్నావా మల
ఆ తిన్న. పొద్దున్న.
మ్మ్ ఇప్పుడు టీ తాగినావ?
టీ అలవాటు లేదు.
ఓఫో నాకు కూడా సేమ్ టీ అలవాట్లేదు.
మ్ హు
చెప్పాలంటే ఏం చేస్తున్నావ్?
ప్రెగ్నెన్సీ
ఏం చేయలె. నార్మల్గా తిన్నా అంటే లైక్ వంట నేనే చేస్ ఈ రోజు. అంటే, రోజు నేనే చేస్తా గాని,
మ్
వంట చేసినా తిన్లే. వంట చేసినా గాని తిన్ లేను.
మ్
జస్ట్ చాయ్ తాగి ఉన్నము రా అంతే. మార్నింగ్ నుంచి పవర్ లేదు. పిచ్చి లేస్తున్ టేన్లే కూసురు అందరు న్యూస్ చూస్తుర్రు టీవి ల. వెదర్ బాలేదు వాన ఏమంటవ్? ఏమైనా వానకాలం ఉందా ఈడ ఏమనా అని.
ఉమ్ మ్
ఇంకా చెప్పాలి
చెప్పాలే ఎడికోపోయినావు మొన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈరోజు
ఆ అవును పోయినా
ఉంహు మళ్ళ ఏం చేసింది మీ ఫ్రెండ్ నీకోసం చికెన్ ఆ మట్టన్ ఆ
మటన్ చేసింది
తిన్నావా మల్లా
తిన్న
నాయమ్ మీ ఫ్రెండె నయ్
పొద్దున్నే చికెన్ తిన్న నేను ఈ రోజు అదీ మం చిన్నాయన ఉండే చికెన చికెన్ ఫ్రై అదే చికెన నాకు అర్థం ఆ చికన్ ఏంటిదో అర్ధమయితలే గాని తిన్నా
నిజంగా తిన్నావ
నిజంగా తిన్న అబద్ధం కాదు
నిన్న ఉగాది కదా అందుకేలే తిన్నా
అయితే
మా ఇంట్లో అయితే దంచుతారు
అయ్యో అదే ఆ ఈరోజెం డే
ఈ రోజు ఏం డే ఈ రోజు ఫ్రైడే
ఆ మండే అయితే కాదు కదా
మండే కాదు కని నిన్ననే కదా ఉగాది అయిపోయింది
ఆ ఆయితే
ఆ అయితే తినొద్దుట్లా
అయ్యా చాలా మంది తెచ్చుకొర్రు ఈరోజు మనం ఒక్కరమే కాదు చికెన్ షాప్ కడ ఎంత మంది ఉర్రు తెల్సా ఓ నిండి
ఉమ్ హు ఏమో మల్ల ఏమన్
ఉగాది రోజు ఉ ఉగాది రోజు చేసుకోరు గాని నెక్స్ట్ డే చేేసుకుంటారు ఎవరైనా సరే
అంటే ఊగాది మంచి ఏమంటారు తీపి ఫెస్టివల్ కదా దాన్ని నెక్స్ట్ డే తింటే గలీజ్ ఉంటది
అవునా ఏమో ఒక ఆమె తెచ్చి చ్చింది చికెన్ తిన్న
అ హా
చికెను మళ్ళీ చికెన్ ఫ్రై లాగుందది బాగుంది తిన్న
వచ్చా మరి చికెన్ చేయడం
ఆ
నీకోచ్చా చికెన్ చేయడం
నాకు రాదు నీకు
ఆ చేస్తా సింపుల్ అసలు
అంత సింపులా అంత మంచిగ టేస్ట్ అయితదా
అయిత్ ది తినే టోల్లు తింటారు మా ఇన్ ట్ల నేను చేస్తే ఉమ్ చెప్పాలింక వచ్చింది ఇప్పుడే వచ్చి ఆ అయిపోయింది ఇప్పుడే ఆ రామలచ్ అంటే ఇప్పుడు మనం కింద కి వస్తే సిగ్నల్స్ ఇద్దవి ఎదాం ఇదయిపోతుంది
కారెట్టేమైనా తిట్టదా మమ్మీ పైకి వచ్చినాంక పైకి వచ్చిందని
ఏం అనదులే పై కోకు పై కోకు ఒద్దు పై కోకు కిందికిరా దబురా
పైకలే ఏడ మెట్ల మీధనుంచిన
ఆ మెట్ల మీద నిలబడితే ఎం గాదు
గిడ అదే గిడ చెట్టుందిజుడు అ మల్ల గుడి కాడ గీడ నించున్న
ఆహా ఆ ఎంగాదు నిలబడు ఉమ్ చెప్పాలి ఇంకా మరి చికెన్ రెసిపీ ఎట్లా చేసారో తెలుసా
తెలివదు చెప్పు
మ్మ్ నేను చెప్పాల్నా
చెప్పు మాలా
చికెన్ తేవాలి ఫస్ట్ చికెన్ రెసిపీ చేయాలంటే చికెన్ తీసుకురావాలి షాప్కి పొయ్యి
తెల్వద్నాకు
చికెన్ తీసుకొచ్చినాక దాన్ని కడగాలి మంచిగా
అంటే కడగకుండా కూడా ఎస్తరుగా
దానికి బ్లడ్ ఉంటంది కదా
అవునా
ఆ ఆయితే అయితే ఒక అందరేమో కానీ నేనైతే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఒక టెన్ టైమ్స్ కూడా కడుగుతాను అనుకో
మ్మ్ టేస్ట్ పోతదిగ
ఏం లే మాంచిగా ఉంటది టేస్ట్ ఒక టెన్ టైమ్స్ స్ కడిగినంక ఏమంటారు అది కొంచెం వాటర్లా నానబెట్టాలి చికెన్ నానబెట్టినాక ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఉల్లిగడ్డలు తీసుకొని అంటే మేము మన ఇంట్లో అయితే ఒక పా అర్ధ కిలో కదా హాఫ్ కేజీ కదా హాఫ్ కేజీకి కి నేను ఎన్ని ఆనియన్స్ ఉల్లిగడ్డల కోస్త అంటే ఒక రెండు పెద్దవి అంటే మరీ పెద్దాయి కాదు మీడియం సైజుది కోసేస్తా కోసేసి ఆ ఒక బోగాన్ని తీసుకుంటా బోగాని తీసుకొని పోయి ఫస్ట్ చికెన్ కావాలంటే బోగాని తీస్కోవాలె బోగాని తీస్కోవాలంటే ఫస్ట్ గ్యాస్ ముట్టియలే ఆ ముట్టిచ్చినాక బోగాన పెట్టి అందులో నూనె పోయాలి అంటే నూనె ఇప్పుడు ఏమంటారు నూనె అనేది కొంచెం ఎక్కువ పోస్తే బాగుంటుంది ఆ మ మీడియం కాకుండ ఆ ఎ ఎక్కువ పోయాలన్నమాట తక్కువ పోసినమనుకో నాకు తిన్నట్టు ఉండదు ఏమంటారు కూరలా నూనె ఉన్నట్టు కాదు నూనెలా కూరంది అనుకోవాలి అట్లా ఉండాలి నూనె ఇంగా అట్లా
రెండ్రోజుల్లో అస్తది
ఆ ఒస్సేరాని ఇంకా అట్లా పోషినాంక ఉల్లిగడ్డ వేయాలంట్లా అది కొంచెం ఎర్రగా అవుతు ఉంటది గోల్డెన్ కలర్ లాగా అట్లా అయ్యేటప్పుడు పసుపెయాలి
గోల్డెన్ కలరాఓ
ఆ అరే మార్చ పోయినా ఇగో ఉల్లిగడ్డ వేసినాంక సాజీర చెక్కాలవంగ అవన్నీ ఉంటాయి చూడ అవన్నీ ఎసేస్తా నేన తే ఎవరేట్లేస్తారో తెల్వదు అవన్నీ ఇసినంక ఫస్ట్ వస్సా ఆ పసుపు ఎసినాంక మసాలాలు అవన్నీ చీ అననికేం లేదాడా అయితే పాసుపేస్తా పసుపు వేసినంక అది పక్క కె ట్టుకున్నా చికెన్
ఉమ్
కాని మళ్ళ ఒకసారి కడుగుత నానవేట్ న గద ఆ లీల్ ఉలకోష్ మళ్ళీ ఒకసారి కడుగుతా కడిగి ఆ మళ్ళ ఇదిఐ ది ఉడుకుతుంటదిగా ఉల్లిగడ్డ ఉడుకుతుంటే ఉల్లిగడ్డ మీద మూత తీసి పోయ్ అంటే అది పోయ్ బండ మీద మూ చి ఆ బొగాని మీద మూత తీసి పక్కకెడతా పెట్టి ఇప్పుడు ఒకసారి అడిగినా మళ్ళ నానబెట్టినమ్కా
ఉమ్
లీల్ ఉలక్హోష్ మల్లా ప్రష్ నీల్ పట్కొచ్చి ఏమంటారు బానుకాడ పెడతా పెట్టి అప్పుడు ఒక్కో క్ ఇట్లా మంచిగా నీట్ చేసేసి అందులొ వేసేస్తాం అనమాట అందులో వేసేసి మీ యం మీడియం పెడతా పోయి మీడియం పెడతా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఐనాక అది ఉడుకుతది కదా ఉడికినంక ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టీ మినిట్స్ అయినాక కారం ఉప్పు వేసేస్తా అనమాట కారం ఉప్పు వేసేసి ఆ అప్పుడు టమాటా లేకపోతుండే కానీ ఇప్పుడు వేస్ స్త మంచి అయ్ తుంద అని చెప్ చెప్పేసి నాకు తెలుసు టమాటాలు వేసే గలీజ్ అవుతదేమో అనుకున్నా కానీ మంచిగా అయ్ తుంది
తీయ్య ఉం
ఏంలే మంచిగ ఉన్ ఒక రెండు టమాటల్ చిన్న వేస్తా ఆ చిన్న చిన్న టమాటాలు రెండేసా
రెండేసి అయిత్ అయితే అర్ద గ్లాస్ చికెన్ ఐతే రెండు టమాటాలేసి టమమా కూర అయితది ఆడ
ఏడా టమాటా కూర చికెన్ కూర ఐతది అది టమాటాలు వేసినాన్క అది మంచిగ ఉడుకుతది అది మంచిగ ఉడుకుతది ఉడికినాక కాల కొత్తిమీర వేస్తా అదంత కొ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికినంక నీళ్లు పోస్స ఉడికినంక మంచి నీళ్ళు పోసినాన్క మళ్ళ అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నీళ్ళలో మంచి గ్రేవీ గ్రేవీ అయితదిగా అప్పుడు ఎం చేస అం టే ఎండింగ్ లో చికెన్ మసాలా వేస్తా చికెన్ మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తప్పు మని బంద్ చేస్త
ఉమ్
బంద్ చేసే అయిపాయ్ చికెన్ అయిపోతుది ఇగ
ఓకే చిక్ బిర్యానీ వచ్చా నిక్ చేయనికి
బిర్యానీ ఎప్పుడు ట్రై చేయ్యాలె అస్సలు ట్రై చెయ్యాలె
బిర్యానీ కూడా అట్లనే ఉంటది అట్లనే చేయాలి సేమ్ కానీ అలా రైస్ వేయాలంతే తేడా
కాని నిజంగా నువ్వు అన్నట్టు బిర్యానీ ట్రై ఏ య్యాలే ఎప్పుడైనా
ఉమ్
బాగుంటది కదా ఏ నాకు అంటారు కాని బిర్యానీ అంతా నచ్చదు నమ్ము నన్ను నిజంగా నమ్మునన్న అయితే నాకు నూడిల్స్ మస్త్ ఇష్టము బిర్యానీతో కంపేర్ చేస్తే న్యూడుల్స్ ఏ ఇష్టాం తెలుసా నాకు కానీ వురికనే
అవు కరెక్టే
కానీ ఇదయితే నిజమే ఓరికన చెప్తే నవ్వుతారు
పక్క
బిర్యానీ ఏడా నూడిల్స్ ఎడా అంటారు కానీ ఎవ్వరు టేస్ట్ ఆలదేగా ఇది కూడా ఇది కూడా పాయింటేగా
ఆ పాయింటె
ఆ నా టేస్ట్ నాది మీ టేస్ట్ మీది నీకు బిర్యానీ ఇష్టం కదా ఏ బిర్యానీ చికెనా మటన
చికెన్
ఆహా నాకు ఏ బిర్యానీఅన్న దేచ్ ఏ బిర్యానీ అన్న తింటా అనుకో కానీ నూడుల్స్ అయితే ఇంక ఎక్కువ ఇష్టం
ఏ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బోటి అన్ని అ
చి చికన్ మటన్ తీన్నా ఇక బిర్యానీ ఆ నాన్ వెజ్ల స్పైసీ ఉండాలి సప్ప సప్ప అవ్ ఉంటే పోదు
గా బిర్యానీ స్పైసీ ఉంటేనే మంచిగంటది కానీ సప్పగుంటది సప్పగ ఉంటది ఎందుకేమో హోటల్లల్ల ఎందుకో ఏమో మ
ఇప్పుడు తిందామన్నా ఆ కానీ ఏమంటారు చికెన్ ప అలా కారం లేకుపోతే మంచిగ ఉండదు
నేను టూ టైమ్స్ తిన్న అప్పుడు టూ టైమ్స్ సప్పగుండె
నేను నాకు అందుకే అంత బిర్యానీ ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటది కానీ నూడుల్స్ తోని కంపేర్ చేస్తే ఫై నూడిల్స్ బాగుంట్ టది ఫ్రైడ్ రైస్ తర్వాత అట్ల నీకు ఫ్రైడ్ రైస్ ఇష్టం కదా నాకు నూడల్స్ ఎ ఇస్
ఫ్రైడ్ రైసే
ఉమ్
సరే మళ నేన్ మల్ల చేస్తా
సరే మల్ల
కట్ జేయి